హలో నమస్కారం అండి బాగు న్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాన్నమ్ ఆన్ డి ఏం చేస్తున్నారండి
ఏం చేయర్లేదు మీరేం చేస్తున్నారు
నేను ఏం చేయట్లేదండి మీతో మాట్లాడడం ఆనందకరంగా భావిస్తున్నానండి
ధన్యవాదాలండి
అవునవునండి అలా వాక్ చేయడానికి బయటకు వచ్చాం బయటక వచ్చానండి అవునండి
నేను కూడా అలా వాకింగ్ చేద్దామనే బయటకి వచ్చాను
ఈవనింగ్ టైమ్స్ వాకింగ్ చేస్తా ఉంటారండి
అవునండి
అవును మీక్ కు కుక్ చేయడం వచ్చండి
కుకింగ్ రాదు కాని బాగా తింటానండి
అవునా అండి కుకింగ్ అంటే ఇష్టం ఉండదండి
కుకింగ్ అంటే ఇష్టమే బట్ రాలేదండి నాకు వంట చేయడం రాదు
అవునా నాకు బాగా కుక్ చేయడం అంటే ఇష్టం అండి మళ్ళీ అలాగే తింటాను కూడా బాగా
హుమ్
ఆ బాగా ఫాస్ట్ ఫుడ్ బాగా తింటారండి
ఆ ఎం
ఫస్ట్ ఫు ఫుడ్ అంటే పానీపూరి లెగ్ పీసెస్
నాన్ వెజ్ తినను బట్ తింటాను
నేను చాలా ఇష్టంగా తింటాను కానీ తినకూడదు మంచి ఫుడ్ కాదని అనుకుంటా ఉంటాను
బ్రతుకున్నప్పుడే అన్ని తినాలండి తర్వాత తింటామా చెప్పండి
నాలాగే అను కుంటానండి బతుకున్నప్పుడే అన్ని తినాలి ఎప్పుడు పోతామో తెలీదు ఉన్నప్పుడు బా తినాలి అని
ఏంటి
నాగులాగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది
సేమ్ ఒకేలా ఆలోచిస్త స్తమండి మీరు చాలా ఫన్నీగా ఉన్నారండి
ఆ ఉన్నా అండి నా ఫన్నిన్స్ మీకు తెలుసిందంటే మీరు కూడా అంతే ఫన్నీగా ఉంటారని
నేన్ ఇంకా ఫన్నీగా ఉంటానండి అయ్యో మీరు నవ్వుతుంటే ఇక్కడ ముత్యాలు రాలిపోతున్నాయండి
మీరు మళ్ళీ మాట్లాడుతున్నారండి అ మ్మ్ ఇంకా ఆఫ్టర్నూన్ షాప్ టింగ్ చేడానికి వెళ్ళానండి క్డం డ్రెస్సెస్ చాలా బాగున్నాయ్ మీకు షాపింగ్ చేయడం ఇష్ త్తమంది
చాలా ఇష్టమండి ఏ అమ్మాయికైన షాపింగ్ చేయడం ఇష్ట్ టవ అవ్వకుండా ఉంటారా చెప్పండి
నాగ్ గుడా హ్యాండ్ బ్యాగ్స్ షూస్ సు స్లిప్పర్స్ కొన్నాయివి కొంటనే ఉంటాను బట్లయితే బోల్డ్ ఉంటాయి అయినా సరే కొంటనే ఉంటానండి ఆ ఎందండి ఇద్దరో బాబులు ఆ కడో ఫోర్త్ క్లాసు ఒకడు థర్డ్ క్లాస్ అసల్ ఆ మాట్ టె విన్ రండి ఎంత్ విస్గేస్తారో వాళ్ళ వల్ల నేను కొంచెం సన్నగా అయ్ పొయను
అయ్యయో
పడుతూ ఉంటారు ఏంటిది చిక్కుపోతున్నావ్ చిక్కుపోతున్నవ్ తిను తిను అన్ అన్ని తెచ్చి పెడతారు
మీ హస్బెండ్ ఎంత మంచివారో కదా
ఉమ్
మీలాంటి హస్బెండే మ న హస్బెండ్ కుడ అయి అంటే బాగుండు
ఇ ఏ అండి అంత మట్టన్నారు మీ హస్బెండు మంచిగా చూసుకో చూసుకుంటారా మిమ్మల్ని
చాలా మంచిగా చూసుకుంటారండి
ఎంత డల్ గా చెప్తారు ఇంటన్
హూ చెప్పండి
ఉమ్ ఆ ఒ మేలా లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి
ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడమే అండి
మీకు అంతే హ్యాపీగా అనిపిస్తుందా నాతో
చాలా హ్యాపీగా అనిపిస్తుందండి
అయ్యో ధన్యవాదాలండి నాక్ కూడా హ్యాపీగా అనిపిస్ ఉంది మీతో కాల్ మాట్లాడుతుంటే పుడే మా పిల్లవాడ్ని అద్ ఏంటిది షూ ట్యూషన్ లో జాయిన్ చేసి వస్తు నార్మల్
అవునా ఇప్పుడే మా పాపన్ స్కేటింగ్ క్లాస్ లో జాయిన్ చేస్ ఒచ్చం సనండి మా పాప్ పేరు లోహిత
అవునా అండి మీకు స్కేటింగ్ వచ్చా
నేను మా పాపకు నేర్పిస్తున్నానండి
మీరు నిజంగా ఆదర్శమైన హోమేనండి
ఉమ్ ఎందుకు నా పాప నాలయి న్ ఇంట్లో ఉండాలనేసి అన్నిీ నేర్చుకోవాలని ఆ పాపకి ఇవన్నీ నేర్పిస్తున్నామండి
చదువుకోలేదు మనం చదివించాలని చూసారు మనం మ్మో కొన్ని కొన్ని కళల్ని కూడా నెరవేర్చుకోకుండా ఉంటాము అనంటి మన పిల్లలు చేయాలి లని అనుకుంటాము. కానీ కొంతమంది అక్కడే అనుకునే కాడ ఆగిపోతారు, గానీ మీకు లా ముందుకుొచ్చి జాయిన్ చేస్తారు చూడండి. మిక్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందేనండి.
కూతుర్ని జాయిన్ చేసిన ఏం లా భం లేదండి అసలా
డి అలా అనేస్తున్నార్
ంగ్ క్లాస్ ఎల్ తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు కానీ అబ్బాయిలా మాట్లాడతాదేంటి రూమ్ లోకి వచ్చి
డి అయ్యో
ఇప్పుడు వదిలేసి వచ్చాను గాని చాలా భయమేస్తుంది. అది ఏం చేస్తది ఎవర్ తో గొడవ పెట్టుకుంటాది అని తిండి కూడా తిండిండి అసలు సరిగ్గాను ఎంతసేపు ఏడుపు ఏడుపు ఏడుపు
ఎందుకండి అంత వీక్ అయిపోతుంది పాప హాస్పిటల్ ఎక్కడయిన చూపించారా
హాస్పిటల్ కి తీసుకెళ్లాానండి దయ్యాలు వదిలే చో వాళ్ళ దగ్గరికి కి తీసుకెల్లాను ఎవరు ఏం చెప్పట్ లేదు.
ఇంక ఏమైందంటారండి పిల్లల్ని అలా వదిలేయకూడదండి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మీ హస్బెండ్ కూడా గమనిస్తూ ఉంటున్నారా ఇలా బిహేవ్
మా హస్బెండ్ కూడా తనకి టైమ్ ఇస్తారంండి. ఈవినింగ్ వచ్చి త తనని మేమిద్దరం కలిపి కేటింగ్ లో దించి వస్తామండి. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ తనని పార్కి తీస్ కెళ్ళి ఇంకా ఆడిపిచ్చడం రూమ్కి వచ్చేటప్పుడు ఏమైనా స్నాక్స్ కొండం ఇవన్నీ చేస్తామండి అయినా ఏమవుతుందో తెలియదు అబ్బాయిలా బిహేవ్ చేస్తది ఆడపిల్లలు బట్టలేస్తే అవ్వద్దు ఇవ్వె కావాలంటది ఓకే ఇప్పుడు అది ఫ్యాషన్ అనుకోండి ఎవరైనా వేసుకుంట టున్నారు. కానీ కొన్నిసార్లు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అమ్మాయిలా ఉండాలి కదా అప్పుడు కూడా అసలు మాట విందండి.
సైకాలజీకి ఎక్కడైనా చూపించిపోయారా తను మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్స్ లో ఉందేమో
మేబి అనుకుంటున్నానండి నేను కూడా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి.
తప్పకుండా అండి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు మీ పాప వల్ల చాలా దిగులు పడుతున్నారని
చాలా భయంగా పట్టేసుకుంటున్నామండి ఏందుక్ కంటే ఒకట్తే కూతురు కదా రోజు అంటే రోజూ కాదండి అప్పుడప్పుడు ఏడుస్తది. అస్సలు తినదండి. తినడానికి మారం చేస్త స్థాది. చాలా సన్నంగా ఉంటది ఆ పా ఆ పాపకి కిడ్స్ వేర్ లో బట్టలు కొనాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటది.
ఫేస్ చేస్తున్నారు అయితే ఆ పాపతో పాటు టిన్కో పాప తప్ప కూడా ఉండదాన్న మీకు
లేదండి ఒకటే కూతురు నాకు
ఒక్కటే పాప
అవునండి ఓ కొడుకు ఉన్నాడండి.
అవునా
ఉ కొడుకు పెద్దోడండిఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు వస్తున్నాడు ఆఫీస్ నుంచి
మీ కొడుకు అంటే మీక్ చాలా ఇష్ పెట్టమనుకుంటా అలాగా అబ్బాయిలు మాట వినకపోయినా మీ మదర్స్
సరె నా కూతురు నా కూతుర్ కూతుర్లగా అయితే కాదండి నా కొడుకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడంటే పద్ద్దతిగా ఇంట్లోనే ఉంటాడండి. ఎక్కడికి వెళ్ళడు. అప్పుడప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అలా బయటకిెళ్ళి కూర్చొని మాట్లాడేసి వచ్చేస్తాడండి. పద్ధతిగా నా కూతుర అలగ్ కా దండి
బయటికి వెళ్తాడు అని చెప్ న్నారు కదా బయటికెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు మనకు తెలీదు కదండి అలా
బయట కంటే ఎక్కడికి వెళ్ళడండి మా ఇంటి బయట ప్లేస్ ఉంటది అక్కడ కూర్చుంటా నా ఎదురుంగానే కుచ్ కూర్చొని ముసు ముసులు నవ్లు నవ్్వేసుకుంటాడండి ఈ ఏం లవ్ వో గాని అసలు అర్ధం కాదు
అవునండి ఇంకా ఇంకేవరి గురించో చెప్పడం మర్చిపోయినట్టున్నారు
మా ఆయన కోసం మండి
ఆ అవునండి
మా ఆయనకి కూడా పెద్దగా ఏం పని ఉండదండి నన్ను తింటా ఉంటాడు ఎప్పుడు చూడు నా బుర్ర తింటా కూర్చుంటాడుండి ఆఫీస్కి వెళ్ళినా సరే ఫోన్ వచ్చేసి ఏం వండుతున్నావు ఏం వండుతున్నావు
ఉమ్
ఎప్పుడు నా కూతురు కోసమే అడుగుతాడండి తిన్నాదా బాగుందా అని
మిమ్మల్ని మిస్ అవుతున్నారేమోనండి అండి ఆఫీస్కి వెళ్ళినా సరే మీరు గుర్తొస్తున్నారేమో
నన్ను మిస్ అవ్వాల అంటే నా కోసం అడగల్ ండి నాకు ఫోన్ చేసి నా కూతురు కోసం అడుగుతారు వాళ్ళ అమ్మ కోసం అడుగుతారు మా అత్తయి్ ఉంటాదండి బాబోయ్ ఆవిడ సాయంత్రం అయితే వాకింగ్ కెలిపు ముచ్చట్లు ఫోన్ పట్టుకున్నాడు
మీ అత్తయకి మంచి క్యారెక్టరే ఉందండి
ప్రతి ఇంట్లోన్నీ అత్తాయ్యలంటే తెలుసు కదండి
ఇంకా చెప్పలేదు ఏం టా అనుకుంటున్నానండి చె పార
తెలిసిందే కదండి అత్తయ్య అంటే నేను మా ఆయన బయటకి వెళ్తే చూస్తా ఉంటారు
అంతేమోనండి మీ అత్తయ్య అత్తయ్యలందరూ అంతేనండి కుళ్ళిపోతారు చూసి వ వ
మరీ అంత కులిపోదులండి
మంచి
ఎందుకంటే మా అత్తయ కూడా ఆ సాయంత్రం అయితే మంచిదయి ఒక పది మంది ఆంటీలతో కూర్చొని ముచ్చట్లు పెడతది ఆవిడ వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూసుకొని మా అత్త్య క అదే పని నేను చెప్తాను ఎందుకే బయట ఉంటావు ఇంట్లో చ్చు కదా అని
మా అత్తయ కూడా అంతేనండి సేమ్ అత్తయ్య లందరూ అలాగే ఉంటారనుకుంటండి సరే అండి ఈ రోజు మి సో ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాము చాలా ఆనందంగా ఉంది ధన్యవాదా
అవునండి చాలా ఆనందంగా ఉంది